హయ్ రా
హాయ్ అక్క ఎమ్ జేస్తున్నవ్
ఏముంది ఖాళీగా పనైపేయింది ఖాళీగా ఊచ్చునమ్ ఉహుమ్ పిల్లలాడుకుంటున్నరు అలాన్ జుసుకుంటా ఊచ్చునా ఉమ్ మీరేం జేస్తున్నరు
ఏమ్ లేదు అక్క నాదీ గూడా ఇప్పుడే పనై
ఔనా కర్రీ ఏం కర్రీ ఈరోజు మామేసై
మాన్నింగ్ చీక్కుగయ్ టమాట వొండినా అద్ కొంచమే ఉంటే ఐపెంది మళ్ళీ ఈవినింగ్ వొండాలి ఇగ కర్రీ
ఉమ్ మీ అను వేవేయో వంటకాలు బాగా ఏస్తవ్
నేన్ చికెన్ ఇట్లా బా వొండుతా అక్క ఇగ పచ్ చేపల్ పుల్సు ఐతే నేన్ వెజ్ వొండుత మంచ్ గనే పచ్ చేపల్ పుల్సే కొన్నిసార్ల మంచిగోస్తది కొన్నిసార్ల మంచిగా రాదు కుదరది అది సరిగా సరి నాకు
ఫిష్ కర్రీయా
ఆ ఔను
ఊహుమ్
సరే మంచిగా
ఆ ఫిషు ఫర్ ఫెక్టే
ఉహుమ్
ఉమ్ ఆనే బానే వొంట ఇంకా వెజ్ లో వెజ్ లో ఏమొన్ తవ్
వెజ్ లో నైయితే అన్ని మంచిగనే వొండుతాక్క కర్రీస్సు
అంటే నీకు ఫేవరెటు గా
పేవరేట్ అంటే పప్పుచారు ఇగ మంచి ఇష్టంగ దింటం అదైతే
ఉహు ఆ చాలా మందికి పప్పు చారంటేనే ఇష్టం
ఔను
ఆ సాంబార్ గానీ పప్పు చార్ అని
ఆహ్
టేస్టు బాఉంటది
ఔను
ఊహుమ్ చ్
ఇంకా ఆరోన్ రోజు దినే కర్రీలా కన్నా పప్పుచార్ దిన్నప్పుడైయితే ఇంగ కొంచె ఎక్కునే దింటాం
ఆ ఇంకా పప్పుచార్ల ఆమ్లెట్ గానీ ఇట్లా మావుడుకాయ్ చట్నీ గానీ బాఉంటది
ఔను ఉహుమ్ మీర్ ఎట్లా యేస్తరక్క ఆ ఇది చేపల పుల్సు
చేపల పుల్సా ఆ చేపలకి కడిగేటప్పుడే వాటికి లెమన్ ఉంటదిగా
హేఐనేన్ రాను
అండి ఒక అ ఐదు సెకండ్ చబటిని ఇట్లా కలిపినట్టు చేేసి అన్నయ్యకి అడుగుతాం
అవునా
మొత్తం వైట్గా అయిపోతాయి గావచ్చు ఇగ ఆ దాని వల్ల గడగడం వల్ల ముక్క అనేది ఇరుగదు ముక్క ఇరగదు ఉమ్ మనం ఎంతసేపు ఉడకబెట్టినా చేపలు పుల్స ఎక్వసేపు ఉడకబెడతము ముక్కలు విరిగిపోతాయి ఇగ
అవును
లెమన్ పినడం వల్ల ముక్క అనేది విరిగిపోదం గట్టిగా ఉంటది మ్ ఈ ఒద్దు వాటకన్ని ఆనియన్స్ వొద్ ఆ మ్ త్రీ ఫోర్ ఆనియన్స్ ఇట్లా గ్యాస్ పైన కాలుస్ తాం
ఏ రూమిలిస్తా
మ్
నేను గుడా అట్లానే ఆనియను కాల్చి దాన్ని మిక్సీ పడాత
ఆ దాన్ని మిక్సీ పట్టి మళ్ళీ చింతపండు గుడా అట్లానే మిక్సీ వడతా
వండట్లే
ఆ మిక్సీ వట్టడం వల్ల కొంచెం గుజ్జు గుజ్జుగా వస్తాదన్నట్టు కర్రీ గుడా ఇట్లా పులుచు ఆ చిక్కదనంగా వస్తాది
ముందే మీరు పులి
ఇట్లా పిస్కుతానేమో నీళ్లు నీళ్లు ఉంటుందిగా
ఓహో
అదే మిక్సీ వడతనే గుజ్జు గుజ్జుగా వస్తాది గుజ్జుగుజ్జు అంటే మనం మనకి ఎంత పులుపు సరిపోదో అంతా మళ్ళా వాటర్ యాడ్ చేసుకుంటాం కదా తక్కువ యాడ్ చే పులుపు ఎక్కువ ఉంటాది కొంచెం ఎ పాడుచేసినా వే గుజ్జుగాని వస్తాయి ఇప్పుడు నళ్ళా ఈ ఆనియన్ పేస్ట్ టు ఇది ఏయడం వల్ల అనేది గుజ్జు ఐతాదన్నట్టుగా
ఆ
ఊమ్ త్రీ ఫోరు త్రీ ఫోరు అది గుడా మిక్సీ పట్టేయడం వల్లే గుజ్జుగా వస్తాది కర్రీ
ఊమ్
ఇగ అన్నీ ఫస్ట్ మసాలాలు పట్టిస్తాను ఈ అల్లం వెల్లులు పేస్టు సాల్టు కారం ఇంకా ఆ ముందే పట్ పట్టిస్తాను టైమ్ ఉంటేనేమో కో చాలాసేపు ఆగుతా లేదంటే ఇగ ఇప్పుడు ఈవినింగ్ తెచ్చిరు అనుకో ఆ కడిగి వండాల్సిందే అదే మధ్యాహ్నం మధ్యాహ్నం ఇట్లాతేస్ నేమో అన్నీ కడిగి ఆ మసాలాలన్నీ పట్టించి ఒక గంటసేపట్లా పక్కకు పెడాతా
ఆ అట్లా పెడితే మంచి ముక్కలకి పడతాది ఉప్పుకారం ముందే ముక్కలు ఏస్తారా చారు పోస్తారా అక్కబస్త
లేదు ముక్కలు ఏస్తాం మళ్ళీ ఆయిల్ కోసి ఆనియన్స్ ఏసి మళ్ళీ కొంచెం అల్లం వెల్లులు బేస్ట్ మళ్ళా అవి కొని అలేసినా మళ్ళీ ఇందులో పోపులో కూడా కొంచెం కొంచెం వేస్తాం.
ఉమ్.
కొంచెం కొంచెం వేసి మళ్ళా పీస్లు అనేటివి అందులో ఏసి కొసేపు ఫ్రై చేయ్యాలిగా. కొసేపు ఫ్రై చేసి ఆ చారు అనేది అండ్ల పోస్తాం. ఇక మనకి చా వాటరు ఇట్లా గుజ్జుగా పిండినాం కదా దాంట్లో ఇక మన. వాటర్ ఎంత సరిపోద్దో అంతా చూసుకొని పోసుకోవాలి. ఎట్లైనా ముక్కలు మూనగాలి మన చార్లో ముక్కలు మూనిగితేనే మంచిగా ఇట్లా. ఉడుకుతాయన్నట్టు.
అవునా మళ్ళీ చింతపండు కూడాన.
ఉమ్ అవి ముక్కలు తేలేటట్టు పోస్తే అవి సరిగ్గా ఉడకదు. అందులో బాగుండదు ఉమ్ ఇగో ఇవి. ఇవి పిసాకడం ఇది నిమ్మకాయలు అనేది వాటికి వాటి మీద పిసాకడం వల్ల. ఇక మనం ఎంతసేపు ఉడకబెట్టినా. ముక్కలంటే ఇరిగిపోవు ఉమ్ గట్. టేనే ఉంటది రోట్లో చాలాసేపు మసాలడం వల్ల కొంచెం టేస్ట్ కూడా బాగుంటది.
అవునా.
ఉమ్ కొంచెం కొత్తిమీరు కొత్తిమీరు కొంచెం మరింత.
కొతిమిర మళ్ళీ అది మెంతుల పౌడర్ కూడా ఉండాలి.
ఆహ్ మెంతి పౌడర్ మరీ ఎక్కువైతే చేదు అయిపోద్దీ మరి. దా ఆహ్ దాని దగ్గర జాగ్రత్త వెయ్యాలి గా. అన్నీ ఎక్కువ తక్కువ అయినవి ఏదో చేసుకోవచ్చులే కానీ అది ఎక్కువైతేగా పడేయడమే.
అవును తినలే మళ్ళా చేసింది అంత వేస్ట్ అయితుంది.
ఇక్కనే ఆహ్ ఫిష్ ఫ్లేవర్ అనేది వస్తది.
ఆహ్ ఏ.
ఆహ్ టేస్ట్ ఉంటదిలేగాని మళ్ళీ కొంచెం ఎక్కువైందంటే ఇక తినలేము. పడేయల్సి.
ఉమ్ ఆహ్.
ఉమ్ మీరు కూడా ఇంతే చేస్తారా చికెన్.
నేను ఆహ్ ఇట్లనే చేస్తా నేను కూడా రాకపోతే ఎప్. ఇప్పుడు మేము నిమ్మకాయ కలపలేదు.
ఉహూ నెక్స్ట్ టైమ్ అట్లా చేయండి నిమ్మకాయలు అనేది ముక్కల మీద పిండి.
ఆహ్ ట్రై చేయాలి కానీ మాకు ఎక్కువ నిమ్మకాయలు దొరుకు. దొరకదు కదా టైమ్ కు ఉండావు. ఉమ్ అంటే ఇగ పోయి బయటికి పోయి తేచ్. కావాల్సినవి మార్కెట్ లో ఇంటి దగ్గరుంటే దొరుకుతాయి కానీ.
ఉమ్ మళ్ళీ నీస్ వాసన కూడా రాదు. కాదన్నట్టు స్మెల్ కూడా రాదు స్మెల్ కూడా పోద్ది.
ఉమ్ మంచిగుండెటట్టుంది.
ఉమ్.
వినే చేస్తాను.
ఉమ్ ఉంటేనేమో ఇంకా మళ్ళీ అందులో కూడా పిడుతాం కర్రీలో కూడా పిండుకొని తింటాం ఇగ. బాగా తింటారులే మనసు.
కానీ చేపల పులుసుకి కొత్త చింతపండుకన్నా. పాత చింతపండే మంచిగానిపిస్తది.
ఆ పాతది అయితేనే టేస్ట్ ఉంటది మేము కూడా ఉంది కొత్తది ఉంది పాతదుంది పాతదది కొంచెం ఇ కొంచెం మిక్స్ చేసిన మరి బ్లాక్ ఉంటది కదా పాతది
అవును బ్లాక్ అయితది మొత్
అది కొంచం ఇది కొంచం వేసినగా వేసి వేసినావి పనయిపోయింది ఇంగ రైస్ పెట్టుకోవాలి ఇంగ నిన్న వర్షం పడ్డదిగా ఇగ కరెంట్ ఉంటలేదు
ఆ అవును నిన్న వర్షం పడ్డది ఈ రోజు కూడా కొంచెం మంచి జన మబ్బులా పడ్డది ఎండే మంతగనం లేదు ఈ రోజు ఓలుగుంది వేదరంతా పడితే కావచ్చు ఇగ వానలు రెండు మూడు రోజులకు ఒకసారి అయినా
ఆ ఏమో ఎన్ని రోజులు కాలాలుగా అది ఇది అన్నారు కానీ ఇప్పుడు ఈ వర్షం పడే వరకు ధైర్యం వచ్చింది
అవును వాన పడితే ధైర్యం ఉంటది ఆ పెద్దగనే పడ్డది కాకపోతే చాన్ రోజులకు వడేసరి కి అంతగానం తెలువలేదు వాన మంచినె నీళ్ళు ఆగేటట్టే పడింది
ఆ ఇంకా పరిసరాలు కూడా అంత కూల్ అయిపోయినయ్
అవును ఒక రెండు మూడు సార్లు వానలు పడితే ఇగ భూమిల నుంచిన్న వేడు మొత్తం పోయి ఈ వెదర్ మొత్తం కూల్ అయితది గ
ఆ భూమికు కింద భూమి పూలయింది పైన ఆకాశ కూడా కూల్గుంది
ఆనలు అదే ఇట్లా ఎండలు కొట్టుకుంటుంటే ఇగ అసలు భూమి వీడి ఉండి అట్లనే ఎండకాలం ఉన్నట్టే అనిపిస్తుంది
ఆ నిన్నటి వరకు ఎండకాలం లాగానే ఉంది అసలు జీవన అంటే అంత కు చల్లగా వర్షాలతో ఇట్ల ఉంటది జూన్ మంత్
ఆ
ఊ ఇప్పు ఇప్పడికైనా పడ్డయి లె గని ఇప్పడినుండి ఐన ఇయ పడితే
ఉ మంచిగుంటది ఉ ఏం కాదు ఇప్పటికైనా గింజలు పెట్టుకుంటరు ఇగ అందరూ
ఆ ఇగ వాటర్ లేని వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడే స్టార్ట్ చేస్తరు వర్షం మీదనే ఆధారపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు
ఆ అవును
ఉ మాకంటెగా ఆ మాకంటె ఇగ ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అవి ఆ బాబులు ఉన్నాయి కాబట్టి ఇక పెట్టిననులే గాని అంటే ఒకటి రెండు ఎకరాలు ఉంటే అట్లా బావులు ఉండవుగా వాళ్ళకి
అవును ఇబ్బందయితది వల్ బెట్ టరు నీళ్ళునొల్లైతే వాన పడకున్నా గాని నీ ఇల్లు కట్టుకోవచ్చు అన్న ధైర్యయంతోటేస్తారు
ఆ నేను కూడా అట్ టై లాస్ట్ టైం కూడా ఇంతే వర్షాలు పడలేదు వర్షాలు పడుకుంటే వాటర్ కట్టినా క
ఉమ్ అవును లాస్ట్ టూ ఇయర్స్ అయితే వెనకకే ఆయన కాలాలు అంటే వినాయక చవితికి అప్పటి నుంచి అయ్యి దీపావళి దాకా వానలే వానలు పడాయి ఫుల్ వానలు పడి వరదలు కూడా ఫుల్ వచ్చినాయి
చాలా మంది చనిపోయారుమ్మా అప్పుడు వానలకీ
అవును ఫస్ట్ కాలం కాలే కాని తర్వాత ఫులు వానలు
ఆ ఒక టూ డేస్ అప్పుడు ఒకసారి బాగా కొట్టింది చూడు వర్షం ఆ వర్షానికి అయితే అసలు ఆ ముసురుగాదు భారీ వర్షం ఒక్క రోజు కొట్టింది చూడండి గట్టిగా
నైట్ మొత్తం కొటింది మా సైడ్ అయి
ఆ నైట్ మొత్తం డే మొత్తం కూ తింద ఆ వర్షం మా పక్కన ఒకంట ఉంటుంది మా ఇంటి పక్కన కొంచెం దూరంలో
ఆ
తనీ అనేది మా ఇంటి ముందుకు వచ్చింది
అవునా అంత గణం కొట్టింది
అంతగనం కొట్టింది ఇంకా ఇట్లా రోడ్డు ఉండే రోడ్డు అంతా ఫ్లోకి అంతా ఇట్లా కర్బ్ అయిది కోసుకపోద్దిగా
ఉమ్
ఇట్లా లాస్ట్ లాస్ట్ లైన్ ఇల్లు ఉంటాయి కదా ఆ లైన్ లో పోయినాయిన్నట్టు వాటరన్ని
అవునా
ట్ల భలే మిరాకిల్ అన్నట్టే పోయినాయి ఇంటి ముందు వరకు మా ఇంటి ముందు ఇంకా రెండు మూడు ఉంటాయి దానికి చెరువు ఉంటది దగ్గర కాకుంటే దానికి ఆ ఓకే అక